అ హలో
మ నమస్కారం మేడం
నమస్కారం చెప్పండి
బాగున్నారా
ఆ బాగున్నారు మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నాం మేడం అయింతా మేడమ్ టిఫిన్ చేశారా
అవునండి ఇవి టిఫిన్ చేసాం ఇప్పుడు లంచ్ కి ప్రిపేర్ అవుతున్నాం ఇక ఇప్పుడు ఫాస్టింగ్ కదా
ంగ్ ఓకే మేడడంా నడుస్తుాందిదా మేడమ్ రంజాన్ ఎన్నింటి తింటారు మేడ మార్నింగ్
మార్నింగ్ త్రీ ను త్రీ థర్టీ నుంచి మేము సాయిర్ అని చేస్తామండి
ఆ అయితే ఎన్నిటికి తింటారు ఎన్నిటికిీ కంప్లైంట్ చేస్తారు తిని మార్నింగ్
నా ఫోర్ థర్టీ వరకు మాది అయిపోతుందండి
హ
ఆ లాస్ట్ టైమ్ ఐదు ఉంటది కదా అవునవును ఐదు ఐదు ఐదు ఫిఫ్టీన్ ఇట్లా ఉంటదండి అప్పటి వరకు మేము మ మొత్తం ఫినిష్ చేసి రెడీ ఉంటాం ఆ సైరీగా సైరన్ కోసం
అది ఎప్పటి వరకు మేడం మరి ఎన్నింటి వరకు ఉంటారు అలా పొద్దుగాల నుండి మొదలు పెడితే ఐదు పదిహేను నుండి మొదలుపెట్టినా కానీ మేము మేబీ సాయంత్రం మరి ఎన్నిటి వరకు వచ్చి ఒకపోద్దు
ఆ సిక్స్ థర్టీ లేకపోతే సిక్స్ సిక్స్ థర్టీ నుంచి ఇక అది కూడా టైమ ఉంటంది అండి
సిక్స్
డైలీ ఒక టైమ్ ఆ డైలీ ఒక టైమ్ ఉంటది మాకు అది కూడా మది ఇట్లా సాయర్ని ఇస్తారు అప్పుడు నే మేము ఫాస్టింగ్ కతం చేస్తారు ఆ
అయితే అప్పట్లో కూడా మీరుే నీళ్ళలు కూడా తగల అన్న
ఆ తాగమండడి
ఉఊమి కూడా మింగారట కదా మరి
ఏ మీీంగమ్మా అవును కరెక్ట్ే
హ
హ
మరి పొద్దుగాలు తంటే సాయంత్రం వరకు అలాగనే ఉంటుంది
అలాగనే ఇం ఇక మధ్యాల మ ఆ ఖురాన్ నమాజ్ అది ఉంటది కదా మేము చదువుకుంటా ఐదు ఫైవ్ టైమ్స్ అందమ్మా చదువుతాం ఆ కొంచెం టైం ఉంటది కదా అప్పుడు ఖురాన్
హ్మ్మ్
అదే చేసుకుంటా ఉంటాను అవును ఇక మాకు టైమే దొరకది ఈ రంజాన్ పూట
అ మేడం
అవును అది అయిన తర్వాత ఇక ఈవినింగ్ తారీకి రెడీ చేస్తాం కదా ఏదైనా ఆ ఎవరికైనా పంచడం ఉంటది
ఆ
చేసుకుంటా ఇక బాగా టైం ఇట్లనే బోతది ఇగ మాకు ఒక్క టైం కూడా దొరకది ఇట్ల
అవునా అండి
అవును
వీళ్ళు ఉంటర మేడం
ఇది థర్టీ డేస్ ఉంటది మాకు ఒక్క నెల మొత్తం ఉంటది రంజాన్ పండగ అంటే ఇప్ అవునవునండి
మ్ హు ఇవాళ్ళ నెక్స్ట్ రోజు ఏముంటుంది మేడంమ్ ముప్పై రోజులు అయిన తర్వాత
ఆ మాకు రంజాన్ ఉంటది ఫెస్టివల్ అని
అది ఎలా సెలబ్రేషన్ చేస్
ఆ పొద్దుగాలా ఓ లేసి మేము నమాజ్ చదువుకుంటాం మా హస్బెండ్స్ వాళ్ళు అన్ ఇద్దరు మేయిల్స్ వాళ్ళు ఇద్గ అని పోతారు నమాజ్ చదవడానికి
ఆ
ఇద్గాల నమాజ్ చదివి ఆ మ మా మళ్ళీ ఔరస్తా అని అక్కడ పోతాం అక్కడ ఓయి ఇగ అందరినీ చుట్టాలని ఉంటారు కదా ఫ్రెండ్స్ చుట్టాలని అందరు వస్తారు కలిసిమెలిసి మంచిగా పండగ చేసుకుంటామండి మేము
మేడం ఆ రోజు ఏమ్ వండుతారు మేడం మీరు
మేము పాయసం వండుతాం సేమియా
ఆహా అది ఎలా అండుతారో కొంచెం చెప్తారా మేడం నాకు
అవునండి చెప్తాం కదా హయద్ సేమియా సేమియా నెయ్యిలా మంచిగా ఫ్రై జేస్కోలి పక్కన దీస్కోవాలి తీసుకున్నా తరువాత అలా ఇంకో గ్యాస్ మీద పాలు వేడి జేసుకొని పెట్టుకోవాలి దాన్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అన్ని బాదాం కాజూ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యలా వేయించి మంచిగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పాలులా అది సేమియా ఎసి చక్కరేసి మంచిగా కలిపి ఆ డ్రై ఫ్రూట్ చేస్తే చీర్పమా అయిపోతదండి
కేం చేస్తారు మేడం ఆ రోజు
ఆ రోజు బిర్యానీ చేసుకుంటామండి మేము ఇగ ఎవరైనా వస్తే అవునండి చికెన్ బిర్యానీ ఏదైనా చేసుకుంటామండి
మ్ హు మేడం అది అది ఎలా చేస్తార్ మేడం చెప్తారా చికెన్ బిర్యానీ
చికెన్ బిర్యానియా చికెన్ చికెన్ ని మ్యాగినేట్ చేసి మొత్తం కా కారం అల్లం ఉల్లిపేస్ట్ ఉల్లి వెళ్ళి ఆనియన్స్ అన్ని రెడీ జేసుకొని మంచిగా గలుపుకొని బిర్యానీ జస్ మన బిర్యానీ
అంటే ఇప్పుడు కుంచెం కారం ఉప్పు మ్ ధనియా అన్ని కలుపుకుంటారా మేడం
అవునండి మంచిగా కల్ హాఫ్ అన్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ ఉంచి కొని మళ్ళా ప్రిపరేషన్ చేసుకుంటామండి బిర్యానీది ఎట్లా అంటే ఒక వేరే రైస్ తయారు చేసుకోవాలి కదా బిర్యానీకి ఆ దాంట్ల అన్ని రకాల బిర్యానీ మసాలా ఉంటాయి కదా కాలిమిర్ ర్చి అవి అన్నీ పెట్టుకొని లవంగాలు పట్టా అన్ని ఏసి అది మ మ మరగనిస్తే నీళ్ళు మళ్ళీ చావల్ నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి
ఏది రైస్ క మేడం
అవునండి రైస్కి నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి దాని తర్వాత్ ఆ దించేసి బిర్యానీలా టెన్ పర్సెంట్ దమ్ ఇయ్యాలి బిర్యానీకి
అంటే ఎట్లా చేస్తారు మేడం అది ఇప్పుడు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ము మనం ముంచుకున్న చికెన్ని మీరు ఆ ఇంకో గిన్నెలో ఎయిస్తారా ఇంకో గంజులో అంటే కింద చికెన్ అనేది కింద ఏస్తారా లేకుంటే రైస్ అనేది కింద ఇస్తారా
లేదండి మేము ఎలాగైనా చేసుకోవచ్చు కానీ నాది ఎంద ఏంటంటే చికెన్ కింద ఉంటది మో మీదా రైస్ ఉంటది అవును రైస్ రైస్ వేసి మంచిగా నెయ్యి వేసి ఫ్రై ఆనియన్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆ ఆనియన్స్ ఏసి పుదీనా ఎస్తే ఉంటది బిర్యానీ
మేడమ్ మీరు కలర్ ఏస్తారా ఇంగ మీరు
ఆ ఆప్షనల్ ఉంటది నేను వేస్తా మా ఆయనకి బాగా ఇష్టం ఫుడ్ కలర్ అంటే
మీ ఆయనకు చాలా ఇష్ట ష్టమండి మ్మ్ కానీ కొంచెం ఫుడ్ కలర్ వానేయండి మనం ఫుడ్ కలర్ తినేయద్దు అవైడ్ చేయండి
ఎందుకండి దాంతోని ఏమయితది అవునా ఆ అయితే మేము ఫుడ్ కలర్ ఎక్కువ వాడ డమండి కేసర్ ఉంటది కదా పాలలో వేసుకొని వేసుకుంటామండి
అదే మేడమ్ అదే కేసారే చెప్పేది మ్మ్ అది కూడా నాకు కూడా తేల్వక పోయేది జస్ట్ మా మేడం అనేది మాకు చెప్పడం జరిగింది
ఓ రియలియా
మ్మ్
ఓ సరేనండి బాగా మంచిగా విషయం చెప్పారు మేము ఇంకా
ఇంకా మేడమ్ ఇంకా మరి రంజాన్ షాపింగ్ అయిందా మేడమ్ మీది
ఆ టైమ్ దొరకతలేదు సా సాయంత్రమే ఇగ అయితారన్న అయిన తర్వాత ఏశాన్ జ ఏవి పోవాలి ఇగ
ఇంకా షాపింగ్ కి ఇప్పుడు ఇంకా షాపింగ్ చేయలేదండి మీరు మీ ఆ మీ మీ బేబీకి తెచ్చారు మీది కాలేద మేడమ్ ఇంగా షా
కాలేదండి చేసుకోవాలి ఇగ ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా ఆ మిగిలి ఉన్నది మా అత్తమ్మది కూడా అయిపోయిందండి మా అత్తమ్మగి మంచిగా తీరా తెచ్చిన
మ్మ్ ఎంత కాస్ట్ అయింది మేడమ్ ఈసారి
ఆ ఈసారి పదిహేను వందలది మా అత్తకు చేసినా ఆ మూడు వే మూడు వేల ఐదు వందల్ మా బిడ్డ పా బేబి
మ్మ్ మీ బేబి ఏచా ఇప్పుడు మీరు ఎంత తెచ్చుకోవాలి అనుకుంటున్నారు
ఆ నాకు ఉన్నది ఇగ వెళ్ళి మ
మినిమమ్
మినిమం త్రీ వరకు అయినా తీసుకుంటాం అని అనిపిస్తది
అనుకుంటున్నారు ఏమి మీ ఏరియాలో ఏది ఉన్నది మేడం ఫేమస్ గా ఇప్పుడు షాపింగ్ చేసేందుకు మాల్ ఏదైనా మాల్ మాల్స్ ఉన్నాయా
ఆ ఉన్నాయి ఉన్నాయండి బాగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పరి ఫ్యాషన్ అని ఉంది అది మాకు కు మోత్తం అక్ అక్కడే దొరకుతున్నాయి పరి ఫ్యాషన్ ఆ ఒలిగా పాకిీజా
హ్మ్ మేడంమ్ దీంట్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా రంజాన్ ఫెస్టివల్ కదా ఆ ఏమన అఫ్
ఆ లేదు లేదండి ఇప్పుడు ఆఫ్ ఆఫర్స్ ఉండేయి కదా ఎందుకంటే రంజాన్ ఫెస్టివల్ అని ఎంత అయినా మేము తెచ్చుకోవాలి వేస్ దగా కొత్తడ్రెస్ ఇప్పుడు ఉండయి ఆ లేవు లేవు ఉటప్పుడు ఆఫర్స్ ఉన్నాయి గానీ ఇప్పుడు రంజాన్ నెలలో అయితే లేదు
అవునా మేడంమ్ ఇంకా మాల్స్ ఏమైనా ఉన్నాయా మీ దాంట్లో మీకు కావాల్సిన మీ ఏరియా